గుడ్ ఈవినింగ్
సార్ గుడ్ ఇవినింగ్ సార్ చెప్ప సార్
అయితే ఇజ్రాయిల్ తన్నారా గాజను గా గాజాలు మొత్తం ఇది చేసి అక్కడ అరవై వేల మంది నియర్లీ వాళ్ళ చంపేషిపుు ఇక మొత్తం ఇద ఆక్కడ మొత్తం
హా అట్లా కాదు సార్క్చులీ ఇప్పుడు ఇప్పుడు మనది వార్ నడుస్తున్నాయి కదా వార్ లో ఫస్ట్ స్టార్ట్ చేసిన వారు ఇజ్రాయల్ వాల్ళ ఇరాన్ వాల్ల
ఇజ్రాయిల్ వాళ్ళు ఫస్ట్ నుంచి దని పైన దాడి చేయడానికి కి ఫస్ట్ నుండి అమెరికాకు ఫోర్సు చేస్తున్నారు
దీన్లా గ్రేటెస్ట్ మిలిటరీ వర్డ్
హా చెప్ప చెప్పేది నా ఫోర్స్ చేస్తే ట్రంప్ పో అన్ఇంట్రెస్టెడ్ ఉండే ఎప్పుడు ఇరాన్ పైన యుద్ధం అన్నా ఆయన పట్టించుకోకపో పోతుండంది
ఆ
అయితే ఈ ఇజ్రా ఇజ్రాయిల్ వాళ్ళు లేన్నారు అంటే మనకు ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిషింగ్ అని ఈ మా అమ్మ ఆ
ఆ ఏమంతారు మాస అంది ఎస్తా ఫంక్షన్
మ ఏమ సోషల్ మీడియా అంటారు కదా
అవును
ఇద్ద ట ఇంట్రొడ్యూస్ చేసింది ఇజ్రాయిల్ వాళ్ళు యహూదిీ వాళ్ళు అస్టు న్యూస్ పేపర్ ప్రింట్ అట్లా చేసిన్ న్యూస్ పేపర్లది వచ్చింది వాళ్ళను
ఎవరి నుంచళ్ళి
ఈ మన యహూద వాళ్ళక నుంచి ఇప్పుడుయు ప్రస్తుతయు ఇస్రాయేల్ వంది అ
ఇడ ఉన్నది యుహై మన ఇరాన్ లో ఉన్నది
ఫీయా
సియా ఓహో ఓకే ఓకే
వాళ్ళు యోదులు అంట యుదులు యుదులు యూదులు యూదులు
యోదులు
ఆ యవుద్ని యోదులు అన్ రు ఆ అయితే వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేసిండు తెలుసా వికిలిక్స్ అని ఆ
సర్ మహమద్లాస్తా ఇల్లాస్తార వాళ్ళు
వాళ్ళు మహమ్మద్లు కాదు వాళ్ళు వేరే ప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్సు జూదులు
యూదులు అంటే
వేరే అంటే వేరే వాల్ళ వేరే క్యాస్ట్ అనమాట వాళ్ళు ముస్లింలు రాదు ఆ
అది వాళ్ళ దైవం ఎవ్వరు మరి
వాళ్ళ దైవం మూసా దేశాలా ఉండే కదా మూసా అని ఓ
అ
మూసా అని ప్రాఫిట్ ఉండే
ఆహా అంటే ఆ మన ఈయన ప్రవక్త
ఆ మూసా ప్రవక్త ఉండే ఆయనను వాళ్ళు ఇది చేస్తారు
మోసా అనే ప్రభక్తుడే అయితే ఆయననే ఇలా దేవుడు అన్నట్టు ఇగ
అవును
ఓహో అంటే వీళ్ళు దీనిలో రారన్నట్
ము ముస్లిమ్స్ కాదు వాళ్ళు ముస్లిమ్స్ చి కాదు అళు వేరే యుదులు క్రిష్టియన్స్ ఎట్లనో యవుద్ ఇగ అట్లా వాళ్లది ఇట్ల గుర్తు స్టార్ ఉంటది
ఎలా అలా అలా గుర్తు గుర్తు స్టార్ ఉంటదా
ఆ అంటే మా టార్ లో ఐదు కొసలు ఉంటాయి కదా వాళ్ళ దాంట్లో ఆరు ఉంటాయి
ఆ ఓకే ఆహా
నా అట్లా అయితే వాళ్ళు ళ్లు ఎప్పటికి ఇనరా
ఎ ఇంటూన ఇంటూ
వాళ్ళు ఎప్పటికీ మా అమెరికాకు ఆ ఫోర్స్ చేసుడు ఇరాన్ ప పైన దాడి చేయాలి వాళ్ళు న్యూక్లియర్ బాంబు ఆ ఇది చేస్తున్నారు అది ఎ ఫాస్టింగ్ రాకపోయినా అట్లనే జేస్ శిండు దాని తర్వాత ఈ రాకయిన తర్వాత ఇపుడు ఈ ఇరా పైన కూడా మేం క్లియర్ జేస్ ప్లానింగ్ చేస్ స్థండు అది ఇది అని మీడి ప్పుడు ఎవరు ట్రంప్ ట్రంప్ ఎప్పుడు అన్ఇంట్రెక్టెడ్ ఉండే ఆ ఇరా మీద దాడి యుద్ధానికి అంటే వాడు ఫస్ట్ గెలిచినప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేకుండే వానికి అప్పటి నుం నుంచి వాని ఎనకాల పడి ఉన్నారు అయితే వీళ్ళది వికీలిక్స్ అని ఒక ఉంది సంస్థ అయితే వీ వికీలిక్స్
ఆ నే నేను విన్నాను విన్నాను వికీలీక్స్ నేను విన్నాను
ఇందులో వీని సీక్రెట్ పేజెస్ దొరికినాయంట
అవయి
ట్రంపి
ఆహా
పేజెస్ దొరికిన తర్వాత విని అన్ని అంటే డోర్ నంబర్ దందాలు దీనిపైన ఉన్న ప్రైములు
ఇది అయ్యి ఒక రెం నెలలు అయితాంద ఇది అయి
ఆ అయితేహా అయి కాదు ఇది బా బాగా సడన్ సడన్ గా ఎట్లా అంటే ఇంతకు ముందు నో నో అనే ో ఇప్పుడు నేతన్య తోటి కతం ఇగ యుద్ధానికి ఓకే అని అన్నాడు
ఎవరితోని ఇరాజ
ఇరాన్ తోటి ఇజ్రాయల్ తోటి ఇప్పుడు ఇజ్రాయల్ ఇప్పుడు బలవంతంగా అమెరికా అందులో దూరినట్టే
అంటే ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఇప్పుడు దీనిలో ఎ ఎవరు అంటే ఇజ్రాయల్ ఇంకా అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తారా
అవును
ఇరాన్ ఒక్క కంట్రీ మన సపోర్ట్ లేదా ఇరాన్ ఏ కంట్రీ
ఇయాంగ్పూర్ వేరే కంట్రీ సపోకిస్తా నీ ఫైనాన్షియల్ ఇతలే ఓన్లీ మాటక
ఆహా ఓన్లీ మాటకేస్తున్నాయి
ఆ చైనా గాని రష్యా గాని వీళ్ళు జస్ట్ మీ సైడ్ మేము మీకు మద్దతు ము అన్నట్టు ఉన్నారు కాని ఫైనాన్షియల్ రాకెట్ రుబాని అవి కానీ ఇవి కానీ ఇంకా ఏమి ఇయ్యలే ఎట్లయితే అమెరికా వాళ్ళు ఇజ్రాయల్ కు సపోర్ట్ చేస్తున్నారు బహిరంగంగా వచ్చి అట్లా చేస్తలేరు
సచిల్ అని చెప్పిలు ప్రసిడెంట్ సచిల్ అని చెపిల్లు అది ఇరాన్ ప్రసిడెట్
ఎ ఎక్కడికిచ్చన్నా
చనిపోయిలాని చెప్పి కదా సార్ బాంబాయి ఇస్తే దాడిలా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం
ఆ అవును అవును అవును ఇరా అంటగడెంట
ఆహా ఇరాన్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇంకొక ప్రెసిడెంట్ కమనీ సంథింగ్ ఏమో వచ్చారు కదా మళ్ళీ కోడు కేనా ఆయ ఆఫీషిల్గా అయిడి ఆయ ప్రెసిడెట్
అవును
ఆహా ఇప్పుడు మరి ఇప్పుడు అంటే మనం తట్టుకునేంత ఆర్మీ ఉన్నా ఇరాన్ దగ్గర వాళ్ళ దగ్గర మరి
ఉన్నారు ఇప్పుడు ఆర్మీ తోటి పని లేదు కదానే
ఆ
ఇప్పుడు ఏంటంటే మొత్తం బాంబులు దాంతో ఎందుకంటే ఆ ఇజ్రాయిల్ ఎక్కడ ఉన్నది అమెరికా ఎక్కన్నో ఉన్నది ఇప్పుడు పక్క పక్క పక్క ప పక్క పక్క దేశాలు కాదు కదా మనం ఆర్మీని నిలబెట్టి ఆ బుల్లెట్లు కొట్టడం గాని బాంబ లయ్యడం గాని
అ ఉ ము ముొక్త్త మాటా మీ కేనర్జ
ఇప్పుడు మొత్తం ఏంటంటే మొత్తం
బ బ బమ్ బో బామ్ బో బా బమ్ బో జెట్ ప్లన్
అదే అదే టార్గెట్లు సెట్ చేసి ఏఐ తోటి పంపిస్తాను రవి ప్లస్ ఆ జెట్ జెట్ విమానలు అవి వంకిచ్చ దాడు చే న్నారురవాళదని వల్ళద
ఇప్పుడు దాంతోని దీంతో అవసర లేదు ఓన్లీ ప్లేన్లు మొ మొత్తం మొత్తం నడిచేది అవ్య అన్నట్టు
అవును
ఓకే ఓకే సార్ మరి ఏం ఇప్పుడు కానీ అటు చుపోయి బాధ మనకు కచ్చి ని కద సార్ ఇప్పుడు
ఇప్పుడు మనకని కాదు అని ఆ అన్ని దేశాలకు ప్రాబ్లమే వరల్డ్ వైడ్ ఇప్పుడు మనకు వచ్చే ఆయిల్స్ గాని ఇంక ఏమైనా సరుకు కూడా పోవడానికి రావడానికి అది అది ఉంది కదా స్టేట్ ఆఫ్ సంథింగ్ ఏదో నేముంది తోవా దారి అది ఇరాన్ బూట్ ఆ సేర్మా స్టేట్ ఆఫ్ ఫార్మస్ అది ఇరాన్ తోవ ఉండదు తో అక్కడ నుంచే ఉంది వాళ్ళు దాన్ని మూసేసిన ఆ ఈ రంద ఆ తోవ్ను మూసేసింది
ఆ ఆ ఇప్పుడు మరి ఇండియా షిప్స్ వచ్చినాయి కదా సార్ హార్మో దారు నుంచి వెళ్లి మరి
అది వాళ్ళు ఇడసబెట్టిం వాళ్ళ పెద్దరీకం అది ఎప్పుడు ఇండియా ఎప్పుడు కూడా ఇండియా మరియు ఇరాన్
ఆహా
ఆ మనకు పాకిస్తాన్ కు ఎప్పుడు గొడవ జరిగినా ఇరా
నా ఇరాన్ మనకే మద్దతు ఇచ్చేదంట ఆహా ఓకే ఓకే
కా వోడు పాకిస్తాన్ సైడ్ ఉంటుండే మా కానీ ఇరాన్ మా త్రం ఎప్పుడు మనకి మద్దతు ఇస్తుండే అ అట్లాంటప్పుడు కూడా మోదీ ఒక్క మాట చెప్పలే అక్కడి ప్రెసిడెంట్ చని పోతే కమ్ సెక్ ఇ మొక్క స్టేట్మెంట్ కూడా ఇయ్యాలే మనమ అయితే ఏమైతే ఫైనాన్షియల్ అయితే ఏం సపోర్ట్ చేత్తలేం కంశకం ఒక స్టేట్ మేడ్ కూడా చెప్పాలి మొత్తము ట్రం ప్ మాటల మీద అంటే అమెరికా ఏ ఎట్లా ఆడిస్తుందో ఇండియా అట్లా ఆడుతాంది అని అందరి కామెంట్స్ సోషల్ మీడియాలో హ్ అంతే కదా మోదీ సొంతంగా ఏం చెత్తే అది చేయలేకపోతాండు వా మనము ఒక విధంగా ఆ నమ్మక విశ్వాసం విశ్వాస ద్రోహం చేసినట్టే ఆ వరల్డ్ వైడ్ లా ఇండియా పేరు వేస్ట్ అయి తది ఇండియా ఎప్పుడు కూడా ఏది తక్కువ ఉన్నదో అంటే దేని బలం తక్కువ ఉన్నదో అటువైపు మద్దతు ఇచ్చింది ఇప్పటి వరకు కానీ ఇప్పటి నుంచి ఈ ఇండియాకు ఆ నేమ్ పోయింది మోదీ వల్ల అని సోషల్ మీడియాలో అవే టెల్స్
కానీ ఇప్పుడు ఒక వైపు ఇలా నువ్ కూడా చూడచ్చు కా సార్ ఇప్పుడు ఎన్నో కంట్రీస్ ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి కానీ మనం నం కొంచం సేఫట్లా ఉన్నాం కదా
హ్మ్
ఇంకా సార్ భోజనం భోజనంమయినా దా సార్ ఇంకా ఈవినింగ్దిి
భోజనం కాలేదు సార్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం స్నాక్స్ తిన్నా
సరే సార్ మీరు చా మీర్ సరే సార్ మీర్ చాలా అమూల్యమైన సమయం కేటాయించారు మీతో మాట్లాడి ధన్యవాదాలు సార్ చాలా మంచి వివరాలు చెప్పారు మీరు మాకు
సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే